హలో ఎం జేత్తనవ్
నేను ఏం లేదు కలిగానే ఉన్నా బోర్ గోడుతుంది ఒక్కదానికి
అవునా తినే టైం అయింది గా ఆకలి అయితలేదా ఫుడ్ రాలేద ఇంకా
ఎ వస్తది పన్నెండున్నరకు అట్లా ఇగ వోతా అంతలోప ఎవల్లన్న ఫోన్ చేత్తే మం నేను అనుకున్న నువ్వే ఫోన్ చేసిన్నవ్
అవునా అట్లుంటది మరి మన టైమింగ్ అంటే
మ్ ఎం జేత్తనళ్ళు చెప్పు మరి విశేషాలు ఏంటి
ఎం ఉన్నాయ్ అవే వర్షాకాలం బురద పంటలు ఇవే
హ అంతేలే ఎక్కడ చూసిన అదే పరిస్థితి గద ఇప్పుడు
మ్ అదే గదా ఏ టైమ్ లో ఎప్పుడ్ ఎట్లా వర్షం వాత్తదో తేలుస్తలేదు
ఉమ్ అదే ఆకలయితుంది అన్నవ గదా ఎమన్నా బయట కెళ్ళి కొనుకోచుకుంటే అయిపోవు గదా
ఉమ్ అంటే మళ్ళీ షాప్ అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఒక పది నిమిషాలు ఉంటది అంతేవో అంత నడిషివొయే అంత నాకప్
కాని పెట్టారు గదా
ఆ అంటే ఈ మధ్య ఎందుకో తీసుకొని వత్తరు మొన్ననైతే అంటే నార్మల్ గ ఎయిట్ కి వచ్చేది గదా నైటు ఎడున్ పావక తీసుకొచ్చిరు మొన్న
ఎందుకు
ఆ
ఏం బుద్ధి పుట్టిందా అంటానా
ఆ అంటే ఏ టైమ్ లో వర్షం వచ్చేదే తెలియదు అంటది తెలుస్తలేదు కదా కొంచెం ముందే తీసుకోని వ తే అయిపోద్ది కదా అన్నట్టుగా అని అన్నారు ఆళ్ళని అడిగితే
అది మధ్యాహ్నం ఎప్పుడన్నా తొందరగా వచ్చిన రోజులు ఉన్నాయా
ప్చ్ లేవ్వు ఎందుకంటే మధ్యాహ్నం వర్షం రాదుగా
మరి ఇప్పుడు ఎట్లా తొందరగ వత్తారు
ఇప్పుడు వేరు
హ్మ్
ఓన్లీ నైట్ మాత్రమే తొందరజెత్తరు మధ్యాహ్నం గంతే ఒకటైతది పావు తక్కువ ఒకటైతది
మాది ఇంక గంటుంది గదా గంట సేపు ఎట్లా ఎండుతవ అంటన్నా
అంతే మరి ఎండుడె
ఆహ్ అందుకే ఎవ్వన కొనుక్కొని పెట్టుకోవాలి
ఏం గోనుక్కోవాలి ఏం గోనుక్కోలె
చిప్స్ అన్న గింతంత బిస్కెట్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ ఉంచుకోవాలి ఎప్పడ్కి ఒక ఐదు రూపాయలది
బిస్కెట్స్ తినొద్దు
తినొద్దు నేన్ గూడ దిన గాని నీకే జెప్తాన్న
అంటే నేనేమైపోయిన ఏం గాదు నువ్వైతే మంచిగుండాలన
నేను గూడా అంతకుముందు తినేదాన్ని గాని అద్దు బిస్కెట్ తినద్ అని బంద్ జేషిన
హ్మ్ అదే అదే ఎందుకు లే మళ్ళ ఆహ్ ఒక్కడ్ తింటే ఇంకా కారె అలవాటైతది
అందుకే అట్లా అద్దానే బనానాస్ కొనుకున్నా జెప్పినా గదా అట్ల ఉంటది మరి
హ్మ్
ఇగ మన బడ్జెట్ లా బ బనానాలు దప్ప ఏం రావాయే బడ్జెట్ లో
హ్మ్ ఇద అవ్వె కని మళ్ళీ కొంచెం అలా ఎనర్జీ గుడా ఒత్తది
ఆహా అయి ఎక్కువ క్వాంటిటీ గుడా వత్తద్ ఆకలి గూడా కాదు
హ్మ్ అవే బెటర్ ఇంకా వేరే ఏవైనా ఎక్కువ రేట్లే
మౌజా జాంకాయిల్ తినబుద్ది అయిత్తంది మొన్నటి నుండి గాని అడుగుతే అరవై రూపాయలక్ కిలో అంటాండు నువ్వే ఉంచుకో అని జెప్పోచిన
అంటే మాద హాస్లల్ పక్కన ఒక చెట్టు ఉన్నాది దానికోక పెద్ద కాయ ఉన్నాది గానీ దాన్ని ఎట్లా దెంపాలో దెలుత్తలేదు అందదు ఇటు
అదేలే మళ్ళ ఎవలన జూషిండ్రనుకో అట్టిగా తిట్లయితై రోజు ఇరిగే ప్లేస్ ఎందుకు వచ్చిన బాదా
ఆళ్ళ మళ్ళీంకా ఆమె డేంజరస్ మనిషంట ఆ పక్కింటావె
మరెందుకు
హ్మ్ అందుకే ఇగ ఏం తీస్కోలె నార్మల్గా వాళ్ళింటిక్ కడ అన్ని చెట్లు ఉంటయి ఉసిరికాయ మామిడికాయ ఈ జాంకాయలు అన్నీ ఉంటయి అయితే లాస్ట్ టైం ఒక పిల్లిల్లోడు అళ్ళ బిల్డింగ్ ఎక్ కీ మామిడికాయ దెంపుకుంటే కట్టేసింది చెట్కి
చెట్టు గట్టేసిందా చిన్న పోరని గూడా
ఆహ్ బిల్డింగ్ మీద అంటే బిల్డింగ్ ఎక్కి దెంపిండుగా బిల్డింగ్ మీద ఏదో కట్టే ఉంటే కట్టక్ గట్టేషి తిట్టింది పొట్టు పొట్టు
అయ్యో దేవుడ మరి ఎట్లా మళ్ళా ఎట్లా ఒదిలిపెట్టింది
ఆళ్ళ మమ్మీ నెంబర్ అడిగి ఫోన్ జేషి వాళ్ళ మమ్మీని రప్పించి ఇట్లనేనా జెషేది అడుగుతే దెంపిత్తం గదా అని దిట్టి అప్పుడొదిలేషింది
మరి ఎందుకు నిన్ నీక్ గూడా అదే చెట్టు గట్టెపిచుకోబుద్దైతాంద
నాక్ అంత కోరిక ఏం లేదమ్మా అంతగా ఉంటే మీరే కట్టేపించుకోండి
మరి ఇగ ఎందుకులే దానికన్నా బయట ఆడిగిన అట్లా గూడా ఆడిగనా మరి అన్న పది రూపాల్ ఇత్త ఒకటన్న ఇయి అంటే ఒక రాద్ పద్ రూపాలక్ అంటాండు
ఇయరిగా ఆలూ జోకే అన్నార్ గావట్టి అట్లనే ఇత్తరు
ఆ అరె తిన బుద్ది అయితంది ఒటి ఇయ్యమంటే ఇత్తలేరు
ఆ అలు మన సుట్టాలు మరి
పది రూపాలితాన్నా నువ్వు అ కిలాకు ఆర్వయి అన్నావ్ పది రూపాలు ఇత్త ఒకటి ఎయిమాను ఇకాను రెండో మూడు అత్తయి గంతే అని అంటాడు
మాకైతే అట్లా అడి నాగులు ఎవరైనా అడుగుతె ఇత్తారు చిన్న చిన్న ఇత్తారు కాకపోతే
అంటాన్ అ
ఇదచ్చి మీ ఫ్రెండ్ అచ్చిన్
మీ వాయిస్ బ్రేక్ ఐతంది వినిపితాలేదు
కిటీకి లేసుకో అని చెప్తాన
ఇగో నేను ఇప్పుడే ఆమె క్లీన్ చేసే ఆంటీ అచ్చిందని బయటకి అచ్చిన స్టెప్స్ మీద కూసోని మాట్లాడతాన్న
అయిపోలే ఇంకా
కాలే అంటే ఊడ్సుడు అయి్యంది దాతో క్లీన్ చేస్తారుగాా డేటలో ఏదో ఎసి
మాప్ పెడతది అని చెప్పు
ఆ అదే మోప్ బేడతా
ఆ పెడతా కాని నువ్వు బడ్ మీద కూర్చొని కూడా మాట్లాడొచ్చు క్లీన్ చేసడానికి బయటకి ఏమిట కచ్చోడు
ఫ్యాన్ లేదు అక్కడ
నువ్వు ఉన్న ఫ్యానే బంద్ చేద్దాం అనుకున్నావు ఇప్పుడు ఫ్యాన్ లేకపోతే ఏమైతే ఆ
ఇప్పుడు ఓకేనా
ఓకే కాదు బ్రో
ఆ ఇప్పుడు
కాదని చెప్తాన్నా కదా
ఇప్పుడు బ్రో
ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు
ఇప్పుడు నేను లోపలికి వచ్చిన బ్రో ఇప్పుడు కూడా కాదంటావు ఎందుకు
అ ఇంకా మరీ
ఇంకేమున్నాయి ఫుడ్ అత్తే తినాలి కొంచెం తొందరోత్తే బాగుండు ఈరోజు
రాదుగాని ఎండుర్రి ఎం కాదు ఎండుతనే మేము మంచిగా అయితది
మ అయిన అలవాట అయిపోయింది ఒక్కటీంటికే తినుడు
ఆ ఒక్కటీంటికంటే స్టడీ అల్ పోయ్ చదువుకుంటే ఏం కదు టైమ్ తెలియదు అనుకో చదువుకుంటాం అనుకో ఇప్పుడు ఆకలి అైతంది ఆల్రెడీ రెండు గంటల నుండి ఆకలై తంది
అవును
ఆ
వాళ్లు తెచ్చిన కూడా ఏదో అంటే ఇంత వెయిట్ చేసిన తర్వాత ఏదో కూరున్నదనుకో అదో సీరాకు
ఏం చేయాలి పెరుగు ప్యాకెట్ తెచ్చుకోవాలి పది రూపాయలది నేను చెప్తాగానీ నేను ఎప్పుడు తెచ్చుకోను అనుకుంటా పెరుగు ప్యాకెట్ తెచ్ కిని తీందం పెరుగు ప్యాట్ తెచ్చుకోని తీందాం అనుకుంటా కాని ఆడ అచ్చి మళ్ళ ప్యాకెట్ నోటితోని చింపుకొని అల్ల అందరు ముంగట కొని దాన్ని ఒత్తుకోని
ఓ యమ్మ నీ మొహమాటం
గ ఎందుకనిపిత్తది దాని కన్నా తినకున్న ఉండే సప్పుడేక పప్పు ఏస్కొని తిన్నది నయం అనిపిత్తది ప్రతిసారి ఎండాకాలం ఓ పెరుగు ప్యాకెట్ కొనుకుంటే మంచిగుండు మంచిగ పెరుగుతోని తినబుద్ది అయితాంది తినబుద్ది అయితాంది అనుకుంటా ఇప్పుడు అందరి ముంగట ఏమనుకుంటరో చి అద్దులే అనుకుంటా
అంటే ఇగ మీ అంటే మీరు పెద్దగ ఉంది కాబట్టి ఫుల్ మంది ఉంటారు మా దగ్గర అట్లే ఉండరులే నే నార్మల్గా అప్పుడప్పుడు తెచ్చుకునేదాన్ని ఆ కొంచెం మటుంటే
నా వాయిస్ నాకె ఇనిపిత్తంది హలో ఇంత ముందు నా వాయిసు నాకెందుకు ఇనిపించింది
నాకేం తెలుసు నీది ఎందుకు వినిపించిందో
ఆ కొంచెం మంది ఉంటేనేమో ఏం కాదు తినబుద్దయితది ఇప్పుడు మా కాడ చుడు వంద మంది ఉంటారు చుట్టుపక్కల్నే
మ్ అంత పెద్దగ ఉంటే అసలు తినాల ఏదో ఫంక్షన్ లాగా తినాలని కూడా అనిపియది
అదే కదా ఆయన కూడా నేను తింటానంటే అర్థం చేసుకో
మ్ అలవాటు అయిపోయిందిగా
అలవాటు చేసుకున్నా మరి బోండాల్ తిని చట్నీ కన్నా రెండు సార్ల ఓ త బోండాలైనా రెండు సార్ల పోత
మ్
ఊతప్పనైతేనేమీ ఒకటేసారి మూడేసుకుంటా ఆ మూడ ఏసింది ఇంకా కావాల్నా అని అడుగుతాంది
ఏమనుకుంటాన్నావ్ నువ్వు నన్ను చూసి అని అంటే అయిపోవు
కొంతమంది తింటారేమో ఇవి చిన్న చిన్నగ ఉంటాయి కదా ఇగ నాలుగు తినే వాళ్ళు ఉంటారేమో
మ్ ఏవో మూడు ఆల్మోస్ట్ ఓ రెండు సగం తినేసరికి ఫుల్ అయినట్టు అనిపిత్తది
ఆ అంటే పల్సగ చెత్తరు మాకు మొద్దు మోద్దు చెయ్యరు
ఆహ పల్సగ చెత్తర మా దగ్గర పంది లాగనే చెత్తరు
నేనందుకే తింటాన్ నువ్వు తప్ప అంతక్ముందు వేరే హస్టల్ల తినకపోయేదాన్ని మంచిగ ఆనియన్స్, మిర్చి ఏసి కూడ పల్స్ ట్లనే యేత్తర్
ఉమ్ హ్ మాగ్గుడ అట్నే చేత్తరు గనీ కొంచెం లావే చేత్తరు
నాకు అట్ల తిన బుద్ధి గాదు కొంచెం పిండి పిండానిపిత్తయ్
ఉమ్ అంటే కాల్సుడవన్నయితే మంచిగ్గాలుస్తరు మంచిగ లుక్ గూడ మంచిగుంటది
ఉమ్ పూరీలయితేనేమో నాలుగేత్తది అవ్వే జరిపోతయ్
ఉమ్ నువ్ పూరిల్ పూరిలంటే అదే ఇంటికి పోయి పూరీలు దినబుద్దయితాంది
పూరీలున్ను ఆ పచ్చడేసుకొని తింటే
ఉమ్
అదో కాంబినేషన్ మళ్ళ పూరిలు చాయిలేసుకుంటే
అబ్బ
ఓహో
ఇ ఇంటికి పోత సప్పుడెంక నేను
అంతకుముందు నేను ఒక హాస్టలో ఏం చేశానంటే పూరీలు ఎక్కువ తీసుకొని పోయి ఇగా పే ప్లేట్లకెళ్ళి గ్లాస్ల ఏసుకొని అల్ల చాయి పోసుకొని తాగుతుండే
నేను గూడ అట్లనే చేసేదాన్ని
ఉమ్
అదే అంతకు ముందు నన్ను ఫస్ట్ వేరే హాస్టల్ లొ జాయిన్ చజేసినవ్ జూడు అక్కడ కావల్సుకొని ఎక్కువ పూరీలు పెట్టుకొని సాయంత్రం అయినా లేకపోతే పొద్దున్న దాగబుద్దయితే పొద్దున్నయినా
ఉమ్ నేను ఉప్పల్ల ఉన్నప్పుడయితే ఇది బాగా సాయంత్రం టీ పెట్టేటోళ్ళు పొద్దున్న టిఫిన్ లనే ఆళ్ళ మూడు నాలుగు పూరిలు ఎక్కువ తెేచ్చుకునేదాన్ని దాసుకునే దాన్ని చాయిలేసుకొని తినేదాన్ని మంచిగనిపిస్తుండే
నాగ్గుడా నాకు ఆ పూరీలో పెట్టే కూర కూడ మంచిగనిపిత్తది ఆ ఎల్లో కలర్ది
ఆ మంచిగుంటది మనకింట్ల అటువంటివి రానే రావు
ఆ అసలు చేసినా గూడ దాని లెక్క ఉండనే ఉండది
ఉమ్ నాగ్గుడా ఇష్టం పూరిల కర్రీ
ఉమ్ మంచిగ జెత్తరు ఈల్లు అది ఎట్ల జేత్తరో కని
ఉమ్ కనీ మాకు నాకు ఏంది నచ్చదంటే చట్నీ రోజు ఆ వైట్ చట్నీనే పెడతరు
వైట్ చట్నీ అంటే పల్లీలేదేగా
ఆ పల్లీలే గని రోజ్ తినబుద్ది గాదు
ఆ అంటే వేరే టిఫిన్లకి వేరే వేరే గావాల్న
ఆ అంటే ఇప్పుడు ఊతప్ప బొండా ఉన్న రోజు టమాటా చట్నీ పెట్టినా తినబుద్ది అయితది అల్లకు మ్ మాకు పాత
పూరిలగ్గుడా మీకు తెల్ల చట్నీనే పెడుతదా మన ఇంటికాడ టమాటా మీరపకాయ చేత్తుండి జూడు అట్ల పెట్టరా
పూరిలకు ఒక కర్రీ పెడతరు కదా
ఓకే ఈ కర్రీ పెడతరా
ఆ ఇగ మిగిల్న ప్రతి టిఫిన్ కి చట్నీనె ఇ బొండాలప్పుడు కొంచెం టమాటా చట్నీ ఏసి పెడితే ఏమైతదిర అనిపిత్తది
బోర్ గొట్టిందిరా మాకు కొంచెం వేరే పెట్టన్డ్రా అనడగాలే
బోండాల కానా ఎంలకైనా కూడా కొంచెం ఆ డైలీ ఇది పెట్టి టమాటో చట్నీ పెడితే దోసెలో కూడా తిన్న బుద్దాయితది
ఉమ్ నిజమే కానీ రోజు అదే తినాలన్న అంత ఎట్లానో అనిపిత్తది
ఉమ్ అదే కదా పెడతలేరు ఒకటే చట్నీ పెడతాన్రు తినబుద్ది అయితలే
మాకు అందుకే మధ్యలో అప్పుడప్పుడు ఇడ్లీ సాంబార్ పెడతారు మరీ చట్నీ రోజు పెట్టడం ఎందుకని
ఆ మొన్న సాంబార్ పెట్టిరని అది దానికి కూడా ఆలోచించిన అంకులు కొంచం చట్నీ ఏసిండు
ఉమ్
ఆ సాంబార్ ఉంది వేసుకుంటవ అన్నడు ఆలోచన ఒక సెకండ్ మైండ్ లో మొత్తం ఆలోచనలు వేసుకుంటా సాంబారు మీద పోసుకుంటా కలపాలె తినాలి అందరూ చూత్తరు అద్దు
అద్దు ఓ సర్లే ఉంటా
ఓకే బాయ్
ఉమ్